మాట్లాడండి
హాయ్ బాగున్నారా
బాగున్నానండి మీరూ ఎలా ఉన్నారు
బాగున్నానండి బాగున్నారా అందరూ
అవునా
ఏం చేస్తున్నారు ఆ అందరం బాగున్నామండి
నేను వంట చేస్తున్నానండి నేను వంట చేస్తున్నాను
ఆ ఏం స్పెషల్ చేస్తున్నారు ఆ వంట అయిపోయింది మాది
ఓ నైస్ వంకాయ టమాటా చేస్తున
ఆహా
కొంచెం లేట్ అయింది
అదే అదే
ఇంకా మీరేం చేసారు వంట
వంట నేను ఫిష్ కర్రీ చేసాను
ఓ నైస్
ఇంకా జొన్న రొట్టే తెలుసా మీకు
ఆ తెలంగాణ మనకు చాలా ఫేమస్ కదా అది అండ్ హెల్దీ కూడా యా యా చాలా హెల్దీ బోన్స్ అవన్నీ స్ట్రాంగ్ గా యా అవునవును
తెలుసా అండి మీకు అది ఎలా ప్రిపేర్ చేస్తారో
ఆ నేను చేస్తానండి వచ్చు నేర్చుకున్నాను పక్కన ఆ మా వంటా ఇంటి వస్తారు పక్కింట్లో ఆ అంటి చేస్తార అన్నమాట ఆమెను మా ఇంటికి పిలిపించుకొని ఆమెకు జీతం లైక్ ఒక మంత్ కి శాలరీ లాగా ఇచ్చి ఆమె దగ్గర నేర్చుకున్నాను
అవునా
నాకు చాలా ఇష్టం ఇంట్రెస్ట్ అవునవును చాలా ప్లస్ ఒళ్ళు కూడా రాదు లైక్ లావు కూడాడా
అవును అందులో ఏమి ఉండదు కదా కొలెస్ట్రాల్ లాంటివి జస్ట్ అందులో ఫైబర్ ఐ
ఆ ఫైబర్ ఫుల్ ఫైబర్ ఉంట ది కాబట్టి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఇంకా మనకి ఎనర్జీ బాగా ఉంటాది
అవును ఎనర్జెటిక్ గా ఉంటుంది అదే ప్రిపేర్ చేసా ఇంకా ఫిష్ కర్రీ చేసా కదా
ఉహూ
చేసా కాంబినేషన్ ఇంక నా తెలంగాణలో అదే ఫేమస్ కదా రొట్టె జొన్న రొట్టె నాటుకోడి ఫిష్ నాన్ వెజ్
ఆ ఆ అవునవును ఉమ్ ఇంకాండి
ఇంకా మీరు వెజిటేబుల్స్ ఎక్కడి నుండి తీసుకొస్తారంండి హా
ఎంతమంది పిల్లలు సరే సరే మాకు వెజిటేబుల్స్ నేను మార్కెట్ నుంచండి ఎర్రగడ్డ అని ఇక్కడ దగ్గరలోనే ఉంటది అక్కంచి తెచ్చేసుకుంటాము
అవునా ఫ్రెష్ గా ఉంటున్నాయా అండి లేకుంటే మనకు ఆన్లైన్ లో బెటర్ అంట తర
నేనైతే ఎక్కువ అక్కడికే మా పెద్ద మార్కెట్కి వెళ్తా అండి ఆన్లైన్లో అంత ఫ్రెష్వి పంపరు ఇప్పుడు బెండకాయలు వంకాయలు అనుకోండి బాగా ముదుర్లుగా అలా వస్తాయన్నమాట
అదే అదే అండి ఎంతయినా మనం ఆన్లైన్ లో తీసుకునే దానికంటే కూడా వెళ్లి ఫ్రెష్వి తీసుకోవడం రైతుల దగ్గర నుండి డైరెక్ట్వి తీసుకోవడం బెటర్ కదా అండి
అవునవును ప్లస్ వాళ్ళకి కూడా కొంచం కొంచెం మనం ఏదో కొంచెం హెల్ప్ చేసినట్టు ది అలా మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే ఉమ్ ఉమ్ అంతేకాదు మనం ఒక్కొక్కసారి ఇట్లా మనకు కూడా అట్లా మార్కెట్ క వెళ్ళినప్పుడు చాలా రిఫ్రెష్మెంట్ గా అనిపిస్తుంది ఆకూరలు పూలు అక్కడన్ని నముతుంటారు చూడగానే మనిషికి కొంచెం హ్యాపీగా అనిపి
అవునవును కొంచెం ఆహ్లాదకరంగా అనిపిస్తది కొంచెం స్ట్రెస్ నుండి అలా ఇంట్లో నుండి కాసేపట్ల బయట కెళ్ళెసొచిన ఎంతో రిఫ్రెష్మెంట్ అనిపిస్తది
అవునా మెయిన్ అందుకోసమే వెళ్తాను నేనైతే ఆన్లైన్ లో చాలా తక్కువ అండి రేట్లు ఎక్కువ మనకి ఇక్కడ కిలో ట్వంటీ రూపీస్ అలా ఉంటే ఆన్లైన్ లో ఫార్టీ అలా ఉం
అవునండి అవును ఫాల్ట్ అందులోను మళ్ళీ మనకి క్వాలిటీ రావు ఫ్రెష్ ఉండవు కొన్ని ఎక్కువ డేస్ తర్వాత
ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టి మ్ ఆన్లైన్ లో ఏంటి ఇంకా వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్ టి తీసుకొస్తారు అవి గట్టిగా ఉంటాయ్ వండుతున్న ఇప్పుడు ఏదో పైకేమో రెడ్ గా ఉంటది టొమాటో ఆ లోపలేమో ఉడకదు
ఉడకదు టేస్ట్ ఉండదు ఎంతైనా రైతుల దగ్గర ఫ్రెష్ గా తీసుకునే వి అవి వేరే అండి టేస్ట్
అవునవును
వీళ్ళింకా ఏముంది ఆన్లైన్ లో తీసుకు కోవడం అంటే వాళ్ళు ఎక్వుడేస్ అవి పాడవకుండా కెమికల్స్ కల్పి
ఆ అవును ఎక్కువ రోజులు ఉండడానికి అవును అవును బయ అసలు చాలా దా నంగా ఉందండి ఇదైతే మన కళ్ళ తోటి మనం అలా ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు బట్ ఆన్లైన్ లో వస్తే ఎలా వస్తదో తెలీదు గుడ్డిగా ఏదో డబ్బులు ఇచ్చాము మనం లేజీ అయిపోతున్నాం ఈ ఆన్లైన్ సర్వీస్ లోచి
అవునవును ఏదైనా ఇంకా బుక్ చేసేస్తే ఆర్డర్ పెట్టేస్తే ఇంటికి వచ్చేస్తుంది కదా అన్నట్టు గా లేజీ అవ్వపోడం ఎంత ఊరికే ఇంట్లో ఉన్నా కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడం వర్క్ ఉన్నా లేక కున్నా కాసేపలా వా వాకింగ్ అయినట్టు ఉంటుంది ఫిజికల్ గా బాడీకిి బాగుంటుంది
అవును ఇక్కడ మే మెల్లె దగ్గర అయితే ఇవి గోధుమలు అవి అలస అందలు బొబ్బర్లు ఉలవలు ఇవన్నీ కూడా దొరుకుతాయన్నమాట మినుములు ఆ శనగలు ఇ మేము అవి కూడా అక్కడే తెచ్చుకుంటాం జొన్నలు అని అక్కడే జొన్నలు మాకు పండు తాయి నిజానికి ఆ చా అలా ఇంకా అక్కడ నుంచి తెచ్చేసుకొని ఆ గోధుమ పిండి కావాలన్నా జొన్న పిండి కావాలన్నా ఇంకా మరకి ఇచ్చేస్తాం అనమాట
ఆ ఇంకా చాలా బెటర్ అండి ఇవన్నీ ప్యాకెట్స్ మనము విడిగా అవి పిండి అవన్నీ కొనుక్కున్నా అందులో ఏం యాడ్ చేస్తున్నారో కూడా తెలియ ట్లేదు
తెలియట్లేదు మళ్ళీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండడానికి అవి ఇవి మందులు కలుపుతారు కదా ఇది మనం పట్టిచుకొచ్చుకొని అందులో పురుగు పట్టకుండా బిర్యానీ ఆకు తెలుసు కదండి మనం బిర్యానీలో చేసేటప్పుడు ఆకు వేస్తాం కదా అద్విక్ అవి వేసి అవి ఇంకా కొంచెం ఎండుమిర్చి ఇలాంటి వేపా పాకేస్తే అవి నలిగిపోయి చేదొస్తది చాలా మంది వేపాక ఏయమంటరు గాని అది త్వరగా ఎండిపోయి పొడైపోయి పిండి చేదొస్త అలా కాకుండా బిర్యానీ ఆకు ఇంకా వేయండి అసలు పురుగు రాదు బయట పేటుకోవచూ ఫ్రిడ్జ్ లో పెట్ కోవాల్సిన అవసరం కూడా ఉండదు
చాలా మంచి ఐడియా అండి మంచి టిప్ చెప్పారు
హ్మ్ బాగ యూజ్ అవు
మేము అంతే జొన్నలు గ జొన్నలు గోధుమలు అంతే చేస్తాం తెచ్చేసుకొని వాటిని మంచిగా చేసి కడిగేసి ఆరబెట్టేసుకు కుంటాం కదా మేము అట్లానే మరాడించేస్తాం కాని ఇందులో ఇట్లా ఇవి చిట్కాలు తెలిదు బిర్యానీ అని ఆకు ఇవి పెడితే పొరుగు రాదని
ఓకే బిర్యానీ ఆకు ఈ ఎండుమిర్చి నాకైతే చాలా బాగా యూజ్ అయిందండి మిరియాలు కూడా వేస్ వేయొచ్చు అంటే అంటారు బట్ నేను మిర్యాలు ఎప్పుడు ట్రై చేయలేదు అవును ఇందులో మనం ఇప్పుడు వేపాకు కూడా కట్టొచ్చండి వేపాకు ఎలా అంటే పచ్చకు తీసుకొచ్చుకుంటాం కదా మనం జనరల్ గా అమావాస్య రోజు ఎండబోసి ఆ మరనాడు ఎత్తుకోవాలన్నమాట మర్నాడు కాదు సాయంత్రానికల్లా అమావాస్య రోజు ఎండబోసి సాయంత్రం కళ్ల ఏటిబెటుకొని అ మనం ఒక తెల్లాటి క్లాత్ కాని ఒక కలర్ క్లాత్ లో వేపాకు ముడేసుకొని అందులో పడేస్తే ఇంక అట్లా కూడా పురుగు రాదు
అంటే అమావాస్య కీ ఎన్టి సంబంధం అండి
నాకు తెలీదు బట్ అత్తయ వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు మా అత్తయ వాళ్ళు వ్యవసాయం అనమాట రైతు వాళ్ళు సో ఈ టిప్స్ అన్ని ఇంక ఇట్లా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంట నేను కూడా మా ఫాదర్ వాళ్ళు బిజినెస్ కానీ అత్తేవాళ్ళ వ్యవసాయం సో అందులో ఈ టిప్స్ అన్ని చె చెప్పారనమాట ఎట్లనా రైతులు తెలివిగలవాలండీ పాపం కష్టపడే వాళ్ళు కాబట్టి ఇంకా బతకడం ఎలా ఆ
వేస్ట్ అయిపోవడము పాడైపోవడం చూడలేరు కదా వాళ్ళు
చూడలేరు ఆ మా అత్తయ్య కొంచెం అన్నం మిగిలిపోయినా అండి నైట్ ఆ తను పడేడానికి అసలు ఇష్టపడారు చాలా బాధపడుతుంది అ
అవునండి కష్టపడతారు కాబట్టి దాని విలువ వాళ్ళకి తెలుస్తుంది మనక ఏముంది ఈజీగా వచ్చేస్తుంటే ఇంట్లో ఏ కొంచమే కదా అని లైట్ తీసుకుంటాం గాని
ఉ మఅత్తయ్య అయితే ఒకవేళ అలా మిగిలితే యా మళ్ళీ అలా మిగిలింది అనుకోండి మజ్జిగ వేస్తారు అందులో మజ్జిగ వేసుకొని తినేస్తారు అత్తయ్య
ఉమ్మ్ అంటే మార్నింగ్కి తింట తింటార అలా నైట్ మజ్జిగేసుకొని
ఆహా మార్నింగే తినేస్తారు మా అలా మావయ్య గారేమో నైట్ అన్నం మిగిలిందనుకోండి అత్తయ్య ఏం చేస్తారంటే మావయ్య గారి కోసం ఆ అన్నంలో వాటర్ వేస్తారనమాట వాటర్ నైట్ వేయరు మార్నింగ్ వేస్తారు వేసాక దాన్ని ప్లేట్ లో ఓన్లీ రైస్ మాత్రమే ప్లేట్ల ఏసుకొని ఇప్పుడు అందులో మజ్జిగ వేసుకొని ఆ కొంచెం సాల్ట్ నంజుకి నిమ్మకాయ లేదంటే ఏదో ఒకటి చట్నీ అట్లా పెట్టుకని తింటారు సద్దన్నం అంటారు ఐడియా ఉందా సద్
న్నం అంటారండి నేను కూడా ఎక్కడొ చదివా నైట్ మిగిపోయిన రైస్ లో కొంచెం పాలు కొంచెం పెరుగు తోడేసి
ఆ అలా కూడా వేసుకోవచ్చు ఆ అంటే మనక్ కు మంచి బాక్టీరియా ఫామ్ అవుతద అనమాట ప్రోబయోటిక్స్ వస్తాయి సో గట్ హెల్త్ కి చాలా బెటర్ ఉమ్ కడుపులో కూడా చల్లగా ఉంట్ పెట్టదంటల మమ్మల్ని తినమని అవున అవును మంచి టాపిక్ ఇది మ ఇద్దరం మంచి టాపిక్ మాట్లాడుకున్నాం టిప్స్ కూడ మంచిగ అర్ధమైన్
ఊ చెప్
యా
అదే అండి ఇంకా అట్ల ఫుడ్ వేస్ట్ చేయ్యకుండా ఉండడం బెటర్ వాళ్ళు అట్లా కష్టపడతారు కాబట్టి అది ఎంత కష్టం చేస్తే ప్లేట్ లోకి వస్ స్తుందో దాని వాల్యూ వాళ్ళక్ తెలుస్తుంది కదా అందుకే వాళ్ళు పడేయడానికి ఇష్టపడరు
ఇష్టపడరు అసలు మమ్మల్ని అలవాటు చేసుకోమని చెప్పారు బట్ వెరీ రేర్ ఇంక్ రెగ్యులర్ గా ఏం తినలేదు అప్పుడప్పుడు అలవాటు లేదు కదా కొంచెం కొత్తగా అనిపిచ్చేది
అవునా లేదండి మేమయితే అలవాటు చేసుకున్నాం మా అత్తయ్య వాళ్ళు కూడా సేమ్ ఇలానే వ్యవసాయమే రైతులు ఇంకా అదే ఫాలో అయిపోయాం మేం ఏ కొంచెం కూడా వేస్ట్ చేయడానికి లేదు
ఉం ఉమ్ అదే అదే ఉమ్ ఇక్కడైతే ప్లాండ్ గా కుక్ చేసుకుంటా మాక్సిమం మిగలదు ఒకవేళ పొరపాటున మిగిలితే పులిహార ఇంక నెక్స్ట్ డే పులిహోరలాగా చేసేస్తా ఇంకా అత్తేయవాళ్ల ఊర్లో అయి తే ఇట్లాగా
ఉహుమ్ ఇంకా నేను పిల్లలకై నేను మా హస్బెండ్ తినేస్తామండి అవునవును అవునవును ఇప్పుడే టెన్ మినిట్స్ క్రాస్ అయింది ఆ ఓకే అండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ